ఆ మీరూ ఇలా ఆ ఇల్లు కట్టుకు ఇల్లు కట్టేటప్పుడు వుడ్డు వాడతారు కదా అది మీరు చే చే మీరే చేసుకుంటారా లేకపోతే ఆ వుడ్ వర్క్స్ కనీ మీరు ప అంటే ఏ తెప్పించుకుంటార ఎక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేపిచుకుంటారా
ఆ అవి దానికి కావ అంటే రౌ మెటీరియల్స్ ఒక చోటు నుంచి తెప్పిస్తాము
ఓకే ఓకే
వ వాళ్ళు ఉంటారు కదా టీమ్
ఆ టీమ్ ఉండర్లెండి
మ్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడంతా ఎవరు చేస్త కుంటారు ముందు కాలం వాళ్ళ అయితే వాళ్ళే చేసుకుంటా అంటార్ అంట
ఓహ్
పాత ఇంటికి ఉండేవి కూడా అన్ని ముందు మా తాత వాళ్ళు వాళ్ళంతా ఆ చేసుకోయినటివే ఉన్నాయంట అసలు మ్ కానీ ఇప్పుడైతే ఇప్పుడుండే మోడర్న్ డిజైనింగ్ దానికి అంత త అది కూడా ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క రా మెటీరియల్ కావాల
హుమ్ అయి అవునవును
మ్ అట్లయి అంత వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే తీసుకొని ఓచ్చి చేసేస్తారు
ఆ అంటే మీరు అంట్ ఆది ఒక ఇంజనీరింగ్ టీమ్కి ఇస్తారా మీరు రా మెటీరియల్ అంతా లేదంటే కార్పెంటర్ల టీమ్ కిస్తారా
డిజైనింగ్ కి ఇంజనీరింగ్ చేస్తా మ్ ఓ ఒక ఇంజనీర్ ఓచ్చి మనకి క వాల్సిన్ డిజైనింగ్ చేసుకపోతాడు అతను సూపర్వైజ్ చేస్తాడు కార్పెంటర్స్ కి వాళ్ళ వరకు వీళ్ళ వీళ్ళ వరకు వాళ్ళు ఎందుకు చేస్త సారు
ఓకే ఓకే నేను ఇంకా ఆ ఇంజనీర్స్ ఏమన్నా వాళ్ళది ఒక టీమ్ ఉంటుందేమో వాళ్ళకి ఇస్తారేమో మీరూ అని అలా అనుకున్నాను తప్పు అయిపోయింది
హమ్
ఆ ని మీ అది చానా మంచి పనే ఎందుకంటే ఇప్పుడు ఆ ఆ బయట నుంచి తెప్పించాం అనుకో డైరెక్ట్ ఇంపోర్ట్ చేపిచినాం అనుకో ఇలా డోర్స్ విండోస్ అన్ని అవి కొన్ని రోజులు ఉంటాయి మీల మళ్ళా వెళ్ళిపోతాయి అన్నమాట ఎండకు కానీ మనం ఆ ఇల్లు తరుచు ఇల్లు ఇల్లు కడుగుతాంటాం అనమాట పండగలకి మన ఆచారం ప్రకారం
మ్ మ్
ఆ అటె కడిగినప్పుడు డోర్స్ మీద నీళ్లుు పడినప్పుడు అవి షింక్ అయిపోడం అంత బాగా మంచిగా ఆవ్ ఉండవ్ అన్నమాట చేదులు పట్టడము
అవును అట్లాంటివీ చాలా ప్రాబ్లమ్స్ ఓస్తాయి అందుకే అవన్నీ చూసి తీసుకోవాలన్నమాట మొత్తం ఆ ముందు నుంచి ఉంటాయి కదా వాళ్ళు నం అట్లాంటి చోటే తీసుకోవాల
అవునవును అంటే ఇప్పుడు ఇంపోర్ట్పిపి అంటే డైరెక్ట్ కొందాం అనుకోండి మనము ఆ ఇలా విండోస్ మా అలా ఇంకో అవ్వి కొంటే ఏమైతది అంటే మనం ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఏం చెప్తారన్నమాట పైది ఇలా క్వాలిటీ మెటీరియల్ని కానీ అ ది పైన ఆ లామినేషన్ చేసింటారు అనమాట అంటే ఒక ఆయిల్ ఉంటుంది ఆది వుడ్స్ మీద మాత్రమే పూస్తారు
ఉ హు
ఆయిల్ పూస్తే మ్ ఆ వడ్ అంతా షైన్ ఓచ్చేసి ఏదో ఆ మంచి వుడ్ మంచి టైప్ ఆఫ్ వడ్ అనే మనకి అర్థంమయిపోతుంది అనమాట
ఓకే అంటే వాళ్ళు అట్లా మ్యాన్పులేట్ చేస్తార్ అనమాట మనం ఆదికొనేలాగా
ఆ మనం కొన్ని కొ మనం అంటే నమ్మడానికి అలా చేస్తార నమాన
ఉమ్
వుడ్ మీద ఆయిల్ వేసినప్పుడు ఏమయితుందంటే మనకి లుక్ అనేది మారిపోతుంది ఏదో మంచి ప్రోడక్ట్ ఏమో అనేట్టు మనం మన కళ్ళకి అట్రాక్ట్ అయితుంది అది
చేయాలంట అంటారు దాన్ని
డిఫరెన్షియేట్ చేయడం అనేది దానికి ఆ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలా అంటే ఆ వుడ్ని కట్ చేసి కాల్చడము ఆ కొంచము ఒక పీస్ ఆఫ్ అట్లా కట్ చేసి ఒక స్లైజ్ దాన్ని కాల్చడము దానింటే దాన్ని స్మెల్ చూడడము అప్పుడు తెలుస్తుందన్నమాట ఆటోమటిగ్గ
ఓకే ఓకే
ఆ ఇప్పుడు నీమ్ది ఒక నీమ్బుడ్ అనేది ఒక టైప్ ఆఫ్ స్మెల్ సది
ఆ
నీ నీలాగిరిని ఒకటు ఆ అద ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటది అది ఒకగా టైప్ టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తది
ఉమ్
అలా అనమాట అలా మనం డిఫరెన్షియేట్ చేసుకొని కొనుక్కోవాలి చూసుకోవాలి క్వాలిటీ
ఉమ్
ఆ ఇంటికి ఫర్నిచర్ మొచ్చ వర్క్ అంతా నన్నడిగితే ఆ ఆ అంటే వుడ్ ని రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని అంటే బాగా మంచి క్వాలిటీ ఉండేది టేకు లేదంటే నీము ఆ వుడ్ ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ కార్పెంటర్కి ఇచ్చి ఇంజనీర్తో అలా ఆ చె ఆ సూపర్వైజ్ చెపియడమే మంచిదండి అది మంచి ఆలోచన అది
ఉమ్ కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో మాక్సిమం అందరూ వాళ్ళకే చె ప్పేస్తారనమాట మా మొత్తం వాళ్ళే తెచ్చుకొని
ఆ కానీ అది న మ్మలేం కాదా ఇప్పుడు నేను మొత్తం త్తం వాళ్ళక ఇస్తాను సుపారి సుపారి అంత వాళ్ళకేస్తాను అనుకో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మిస్యూజ్ చేసుకో కొన్ని ఫ్రాడ్లు ఉంటాయి కొన్ని ఫ్రాడ్ టీమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వాళ్లు టీమ్స్ కూడా కొన్ని ఫ్రాడ్ ఉంటాయన్నమాట
అవునులే
కల్తీ మిక్స్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్ ని ఎత్తుకొని పోయి ఇలా ఆ రెండు కంబైన్ చేసి వర్స్ట్ ప్రొడక్ట్ నేను అలా క మేనేజ్ చేసేస్తారు వాళ్ళు మనకి తెలికోకుండా
ఉమ్ అయితే మనమ అంతా జాగ్రత్తగా చూసుకోవాల అన్నమాట అన్ని ప్రతిస్టేపు
ఆ మనము ఒకరం అయితే పక్కా ఉండాల అక్కడ ఈ డిజైన్ చేయేద గ్గర గాని ని అంటే కార్పెంటర్ వర్క్ దగ్గర గాని ఆ అలా అక్కడే ఉండాలా ఉండి చే చేసుకోవాలా చేపించుకోవాలంత మన వరకు అంతా మరి ఇంకా ఆ టైల్ టైల్ మీరు టైల్స్ ఇట్లా టైల్స్ వాడు తర లేపోతే బండల
ఆ లేదు నార్మల్ గా ఇంతకు ముందు టైల్స్ ఉన్నాన్నాయి కానీ ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఏవో వస్తా వచ్చినాయి అనమాట ప్చ్ ఏవో కొన్ని లిక్విడ్ ఏసేసి తీ వాళ్ళు ఒక మనం ఒక థీమ్ చెప్తే ఆ థీమ్ ని ఫ్లోర్ లాగా ఏస్ తరు
ఓకే
ఇప్పుడు మీకు ఒక బీచ్ థీమ్ కావాలనుకో మనం వాళ్లకి చెప్తే మనక్ మన ఫ్లోర్ లో ఆ ఆ కలర్స్ వేసి శాండ్ బీచ్ వాటర్ వచ్చేలాగా అవంతా వేసి లైట్స్ గూడా సెట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడంతా టైల్స్ అంతా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినయ్
ఓకే ఇవి కొత్తవండి ఇప్పుడు కొత్తగ వర్షన్ అం
ఆ అవునవును బాగుంటాయి చూడ్డానికి ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ ఉంటాయ్ మరి రిపీటెడ్ ఇవి టైల్స్ అయితే రిపీటెడ్ ఉంటాయి ప్లస్ పగిలిపోతాయి అనేది ఆ అదంతా ఓల్డ్ అనిపిస్తా ఉంటాండ కానీ ఇవి మాత్రం మస్ అసలు ప్చ్ ఆ ఒక త్రీ డి డిజైన్ లాగా అనిపిస్తుంది
ఓకే
ఉమ్ ఉమ్
మరి అది నచ్చడానికి గ్రిపు గ్రిప్ తో ఏమన్న సమస్య ఉం టుందా
లేదు అట్లేమి ఉండదు నార్మల్ మన ఫ్లోర్ ఆ ఎట్లా ఉంటుందో టైల్స్ ఏసి న లేకపోతే సిమెంట్ ఏసి చేప్పిచిన అట్లానే ఉంటుంది కాకపోతే మరి అంత రఫు ఉండేదేమో మేబి ఇప్పుడు టైల్స్ మీకీ అలవాటు ఉన్నయ్ అనుకుంటే ఇవి గూడా బానే ఉంటుంది
ఓకే అంతే అంటే టైల్స్ ఉన్నంత సాఫ్ట్నెస్ ఉంటాయా అది
ఆ ఉంటాయ్ ఉంటాయ్ అవును వాళ్ళు ఏవో లిక్విడ్స్ వేస్తారు అసలు తలో లిక్విడ్స్ వేసి మొత్తం దాన్ని అది కొద్దిసేప్పటికే సాలిడ్ అయిపోది ఆ పాలిష్ చేశారు డిజైన్ గూడా వస్తుంది అది అసలు ఎంత మంచి స్కిల్ ఉండలో అట్లాంటి చేయాలంటే అంటే కూడా
ఉమ్ అవునవును అదిగాక మరి ఇంకా ఏమో మరి గ్రానైట్ కూడా బా మంచిగానే ఉంటది
ఆ
గ్రానేడ్ గ్రానేడ్ గ్రనేట్ కింద ప పర్చూకునేకి ఐ మీన్ పెద్దగా అలా టైల్స్ మాది గాకుండా ఒకటే షీటు పెద్దగోస్తది అంటే గ్రానేడ్
ఏమో అది నాకు అంత ఐడియా లేదు
ఓకే అది పక్కన పెడితే మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి డాగ్ ఉన్నది మరి అ డాగ్ నడ్చడానికి అంత కంఫర్ట్ ఉంటదా అది మీరు చెప్పిన ప్లానింగ్ చేస్తే
ఆ ఉంటది ప్చ్ మాక్సిమం ఏ అంత మరీ అంత స్మూత్ సర్ఫేస్ ఉండదు ఎందుకంటే అంత సూత్ స్మూత్ సర్ఫేస్ ఇస్తే ఉ ప్చ్ ఆ ఇవి నడిచేకి ఇబ్బంది అని ఎవరికైనా తెలుస్తుంది కదా సో నార్మల్ గా గ్రిప్ ఉండేలాగానే ఇస్ స్తారు వాళ్ళు ఆ ఫినిషింగ్ అంతా పెట్స్ ఉండొచ్చు మా చిన్న పిల్లోలు పడ్తారు అట్లా ఏం ఉండదు మొత్తం అంత చనా బాగుంటది ట్రై చెయండి మీరు మీకో
ము ఆ ప్ క్ తప్పకుండా చేస్తామండి అది ఏదో ఇప్పుడు మీరు అదేదో మోడ్రన్ టెక్ టెక్నాలజీ అంటున్నారు కద అది
మ్
అది మోడ్రన్ ట్రైన్ అంటున్నారు అది తప్పకుండా చూసి దన్ని ఇంప్లిమెంట్ చేయ్ చే చే చేయ్యలనుకుంటాన్న తప్పకుండా చేస్తానండి అది
ఆ ఎందుకంటే ఇప్పుడూ మనమూ ఆ ఫొటో ఫ్రేమ్స్ పెట్టుకొని లేకపోతే పోస్టర్లతికిచ్చుకొని ఉంటాము ఇంట్లో మన డ్రీమ్స్ సంతా అదే మన రూమ్ నట్లా మార్చుకుంటే మన ఇంటినట్లా మార్చ్ ఉంటే చాన బాగుంటుంది కదా అట్లన్మాట దాన్ని వీళ్ళు నిజంగానే చేస్తారు
మ్ అ చాలా మంచి ఆలోచన అది అసలు ఆ స్కిల్ దాని స్కిల్కి మనం ఆ చనా ఆ కంగ్రాట్ చెప్పోచ్చు
మ్ మ్ మేము కూడా మొన్ననే చేపించినాం అసలు బా బాగుంది అందుకనే మీకు రికమెండ్ చేస్తాన్నం చే అట్లా చేపిచ్చుకోమ్మని మ్ ఓకే